ఉం ఎం గోడుతన
ఈడేంది టెన్స్ టెన్ మినిట్స్ సెవెన్ సెకండ్స్ అని పడతాంది నాది ఆ ఇల్లా టూవెల్ సెంకడ్స్ అని పడ ఆ
ఏమైండి
ఏం లేదు ఏం లేదు మా ఆయన కాల్ చేసిండు మాట్లాడదామని కట్ చేయా అందుకే ఆగిన మళ్ళా మధ్యలో కాలు మధ్యలో చేత్తడని ఉ నీతో అయి మాట్లాడిన అదేమో కార్లు ఏమో తీసుకుంటడట ఫస్ టెవి కిట్ అంట ఏమో తీసుకోవాలంట కంపెనీలా పెడతానికి హ్మ్
మీకుందా ఓను
మొన్ననే తీసుకున్నాం ఒ కారు
ఉహ్
మా ఆయన ఇం కార్ డ్రైవింగే చేస్తడు.
అదేదే
హ్మ్ అట్లా తీసుకున్నాడు మొన్ననే దాన్ని కంప్లేన్ అటాచ్ చేత్త కానీ అందులో ఏమో సామాన్లు కావాలట ఆ సామానులు తీసుకుంటానికి అనీ షాపుకు పోయిండు. నాకు ఫోన్ చేసి ప్యాంట్ జేబులో డబ్బులు ఉన్నయని మా అత్తం అంటే ఫోన్ చేసిండు మార్నింగ్ చేత్తే నేను వాష్రూమ్ లో ఉండే స్నానం చేస్ త్తన మా అత్తమ్మ ఎత్తింది ఎత్తినంకా ఆ ఆ ఏమైందననంటే జేబులో పాయింట్ జేబులో డబ్బులున్నయి తీసుకో అని అన్నాడు తీసి పిండమనన్నడు అన్నది ఎంత నంటే ఇరవై రూపాయలు అన్నది. ఇగ ఇరవై రూపాయలు ఏం అడుగుతాం పిల్లగానికి ఎమన్నా కొనిత్తదిలే అని నేను వచ్చేసిన మా ఆయనకు ఫోన్ చేసి రెండు వందలో రెండు వందల యాభై ఉంటయి పైసలు ఇరవై రూపాలున్నాయి అంటవెంది అని అంటాండు నాకేం తెలుసు మరి నువ్వు నాకు ఏం చెప్పినావని నమ్మకం లేకపోనీ అన్న ఆ అతమ్మకాడున్నయి అడుక్కోవాలి అన్న హ్మ్మ్
మనం ఆమె ఊరుకి పోదాం అనుకుంటాంది రేపు మా అత్తమ్మ మా మామయ్య వచ్చిండు. నిన్న సాయంత్రం అవును మా అత్తమ్మ గారికి మంచిలేదు మోకాల నొప్పులు ఆపరేషన్ చేయాలని అన్నారు అయితే ఆమె హెల్త్ గురించి అని ఇక్కడ మన ఏమో ప్రొవిడెంట్ ఫండ్ వస్తుందట గవర్నమెంట్ నుండి ఓకే దాని గురించి అప్లై చేస్తానుకని వచ్చిండు మామాయ సెక్రటరియేట్కి అ సచివాలయంలో ఏయడానికి కని వచ్చింది ఇయాల మాఆయన అటు తీసుకుపోయినా నేను తీసుకోపోతే అది ఏమన్నారు మరి వర్క్ గురించి ఇంటే ఏం మాట్లాడిపోద్ద్దని నుండి ఫోన్ మాట్లాడే జరిపోతాను మా చెల్లితోనే మాట్లాడలేదు ఫోన్ కూడా హుమ్ ఇక ఈ కాల్స్ అయిపోయదాకా నిద్ర వచ్చేటట్లేదు నైట్ కూడా కాల్స్ అయి కళ్ళోకివతన్నై
అయ్యో
నిజం నిద్ర పోలేదు నైట్ పన్నెండు అయింది పడుకునేసరికి మార్నింగ్ సిక్స్కే లేలే అని అంటాంది మీ అత్త నిద్ర వస్తాంది నాకు బాగా ఏదో ఒకటని ప్లేస్ చేసిన ఒక నిషం నైన్లు ఉండు కాల్ కట్ చేయ
ఉ అ ఆ ఒకరోజు ముందుగానే కాలిచెయ్యమను
హలో
హలో నీకు స్పీకర్ వస్తుందా ఫోను చెవుకానే పెట్టుకొని మాట్లాడుతున్నావా
స్పీకర్ రావట్లేదు ఓన్లీ ఇది ఆప్షన్ బటన్ లేదుగా స్పీకర్
ఆ ఓన్లీ కాల్ లిఫ్ట్ అవడమే వస్తుంది ఈ స్పీకర్ వస్తలేదు ఏ
కాల్ లిఫ్ట్ చేసాడు కాల్ కట్ చేసాడు అంతే ఒక రెండే ఆప్షన్స్ ఉన్నాయి
ఈ జీరో పడ్డ కాల్స్ ఏమైతేయో కా తీసుకుంటుందో తీసుకదాన్నా అయితే
జీరో పడ్డ కాల్స్ కౌంట్ అవుతున్నైగా
ఏమో కొన్ని సెకండ్స్ అవి కట్ అయినాయి కౌంట్ అవుతాన్నా అవి
కౌంట్ అయితంది ఇప్పటి దాకా నువ్వు
ఆహా నేను అంటానా మా కౌ అ అయితానే కాకుంటే వాళ్ళు చూతారు కదా చూసినప్పుడు మళ్ళా రిజెక్ట్ చేస్తారా ఏమో అర్థమవుతలేదు
ట్వంటీ ఇప్పుడు నీ ఇది ఇంకో నెంబర్ ఇది ఫస్ట్ నాకు ఫోన్ చేసిన నెంబర్ ఇది ట్వంటీ అయిపోయినాయి కదా
ఆ
అది అది సడ్మిట్ చేసినావా ఇంకేం రిప్లే రాలేదు కదానికి
రాలేదు ఇంకో ఫై టెన్ ఫిఫ్టీన్ డేస్ పడుతుందింటండి ఆ సార్
టెన్ ఫిఫ్టీన్ డేస్ పడుతుందంటనా
ఆది వచ్చినంక ఎళ్. తది వాళ్ దీస్కున్నారా.? ! తీస్కున్నాడా.? ! తీస్కోలేదా.? !
సార్కు, సారంటాడుగా నాకొక నలుగురైదుగురు గావలమ్మ. ! ఫోన్లు మాట్లాడ్తాన్కంటాండు.
నేనేం మెసేజ్ జేయలే గ్రూప్ ల. మనకేమన డౌట్స్ ఉంటే గ్రూప్ లో మెసేజ్ చేయమన్న, మనకేం డౌట్స్ లేవుగా.
హుహు యె అకౌంట్ గురించి జేప్పురా సార్ చెప్పండ్సార్ అనంటే ఈ.
చ్చు సెకండు ఆప్షన్ గూడా ఉందనీ అంటాడుగా యూపీఏ.
అది చేంజి అయితలేదు ఎవర్ది యాప్. పెట్టిన ఫస్ట్ అకౌంటు దే జూపెడతాంది.
ఆ.
ఏవైంది.? నీ కొడుకెందుకేడుసాండు.? !
ఎత్తుకోవాలా వాన్నీ.
ఊహూ. ఫ్రూట్స్ ఏమన్న దింటడా.? ఇగ చిన్నోడేగా తింటడో దినడో. !
తిన్నడు, తినడు ఓ.
మీది ఆకిలుడ్సి. చల్లళ్నా.? ! బండలేనా.? !
మాది బండలే. !
పైప్ గోడ్ పెడితే వాట్రుబొతయ్.
వాట్రుబొతయీ కానిప్పుడు మా ఇంటి ముంగడా చింత చె. ట్టుంటది మొత్తం దాని మీద్నెబడతానె నీ.
ఊడ్వలేకా వోతాన్నాళ్లను.
పొద్దున్నైతే, ఇంతెళ్తాంది.
ఊహూహూ నాకైతే మాఅత్తగారింటికాడున్నప్పుడు వా‌. ఎప్పుడూడ్వల్ర దేవుడా అని ఊకే అనుకునేదాన్ని.
ఎందు పెద్దగుంటదా మీద్ గూడా. !?
ఆ పెద్దగుంటది. అది ఊడ్వాలే. ! నా అల్కు జల్ల మా అత్తమ్మె జల్ల్తది గాని, ఒక్కోసారి నేను జళ్తా. నాకు వాకలుడ్వాలంటనే నడుం బాగా నొప్పి లెత్తది. నిజం బ్యాక్ పెన్ ఘోరంగొస్తది ఈ ఎప్పుడుడ్వల్రా దేవుడా. ఆ నుజెయు.
ఆ సరే సార్.